న్యూస్ సరే
ఏం కాదండి పట్టికనే
మీరు తిన్నారా
హా తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం చేసిన్రు వంట
వన్ టనా క్యాప్సికం చేసామండి. తిన్నారా మరి అప్ ఇప్పుడు తిన్లేదు అన్నారు గదా
ఆ తిన్నామండి ఇంతకుముందు తిన్నా
ఆ
హ్మ్ మీరు తిన్నారా
ఆ తిన్నామండి
హ్మ్ హు ఏం చేస్ స్తున్నారు మరి పిల్లలు
ఏం లేదు వట్టినే ఖాళీగానే ఉన్నాయి
హ్మ్ ఖాళీగానే ఉన్నారు
అవునా
హ్మ్
ఇంకా హెల్దీ ఫుడ్ తీసుకుంటారా అండి మరి మీరు
ఆ అంటే హెల్తీ ఫుడ్స్ అంటే ఇగ ఏం తోటకూర పానకూర అవే తింటున్నాం అంతే ఇప్పుడు అవి గూ డా దేంహ హెల్తీగా లేవు గదా
అవునవును ఇగ మేము అవే డ్రై ఫ్రూట్ చు
హ్మ్
పాలకూర తోటకూర
హ్మ్
నువ్వు ఇంట్లో పెంచుకో చ్చుగదండి మరి లేకపోతే
ప్లేస్ లేదండి
నవునా
హ్మ్
హ్మ్ మేమ్ బెడతామం ఇంట్లోనే
అవునా
హ్మ్మ్
హ్మ్ ప్లేస్ లేదు మాకు లేదంటే మేము ఇంకా పెడుతుండే అట్లా మీకుందా మీరేమేమి పెడ్ స్తాయండి
మేము ఉలిగాడ్డ ఆకు
హ్
ఆ ఇంకా పాలకూర తోటకూర మెంతి కొత్తిమీర ఉమ్ అయినయ్ కొనుక్కొని ఉమ్ మీక్ ప్లేస్ లేదా ఉ హుమ్ ప్లేస్ ఉంటే పెట్టేవాళ్ళేమో
అ
ప్లేస్ ఉంటే పెట్టే వాళ్లేమో అంటున్న
ప్లేస్ లేదు అందుకనే
ఉమ్
ఉమ్
ఇ మళ్ళీ ఇం
ఎంతైనా ఇంట్లో పండించ్ కునే వేరే ఉంటాయ్ బయట పండించుకునే వేరే ఉంటాయ్
ఉ అవును మనం ఏమ్ కెమికల్స్ ఏ యం గదా
ఆ ఇంట్లో అంటే ఒన్లీ నీళ్ళతోనే
ఉమ్
ఉమ్
అదే బయట కెమికల్సు తొందరగాడానికి
అవును
హుమ్
ఒక్క నిమిషమ్ ఒక్క నిమిషం బాబాయ్ ప్రశాంత్ అంకుల్ గా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తడు తీసుకోవా ప్రశాంత్ అంకుల్ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తడు తీసుకో హలో
మీరు చెప్పండి
తిన్నర ఉ ఉ అ అండి
పడుకున్నారా
ఆహ లేదు పిలిసింది అయితే వాళ్ళు
అవును
ఉ
ఇంకేంటండి
ఏం లేదాండి
హు
హ్
ఎందుకు తీసుకోరండి మరి మీరు ఏళ్ళి ఫుడ్
అంటే బయ అయితే కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్ అంటే అవి దొరికాయి కదా
ఉమ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్
అదే తీసుకుంటాం ఇంట్లో బయట కొనుక్కకుని వచ్చుకుంటాం ఇగా ఇంట్లో గురయ్యాలంటే పంసుకునే అంత వేయల్లేదు
ఆ ప్లేస్ లేదు కదా
ఉమ్
ఉమ్
అంట
ఉ ఉమ్
అదు
మరి ఇట్లా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరా అంటే వాళ్ళు
అంటే మా ఇం సైదు ప్లేసెస్ లే అందకి బిల్డింగ్స్
ఉ హహ
వెనక నువ్వు వాడుకోవు ఉమ్
ఉ
డి అరే మీ కానీ వాటా రో ఆ పలి వా దవాంత ఎ ఒక నిమిషం ఆగు పోను చేతన్ అయితే లేదు